హలో హాయ్ అండి ఏం చేస్తున్నారు బాగున్నానండి ఏం చేస్తున్నారు
మేము మా అత్తయ్య గారి ఇంటికి వచ్చామండి
అవునా మిది పెద్ద ఫ్యామిలీ అట కదా
అవునండి చాలా పెద్ద ఫ్యామిలీ అత్తయ్య గారు వాళ్ళ మ వాళ్ళ మమ్మీ గారు మా అమ్మమ్మ కూడా ఉన్నారంండి చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది మా సిబ్లింగ్స్ కూడా మొత్తం వచ్చేసి ఫైవ్ మెంబెర్స్ అండి
అవునా ఆ మాది అంతే పెద్ద ఫ్యామిలీ తాతలు తాతల నుంచి తాతలు తాతల నుంచి తాతలు ఇ వాళటికి కూడా ఉన్నారు ఇంకా
అవునండి అ
వాళ్ళు ఏంటంటే అప్పట్లో ఒకళ్ళు ఇద్దరిని కాదు కదా ఇవాట్లాగా కనిం అప్పట్లో పద్నాలుగు మందిని పదహారు మందిని పదిహేడు మందిని కన్నారు అప్పట్లో
అవునండి అప్పుడున్నలైఫ్టైల్ కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చాల డిఫరెన్స్ ండి అప్పుడు ఒక్కళ్ళు పద్నాలుగు మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు చాల అనుకుంటున్నారు
అప్పట్లో ఏంటం పెద్ద కుటుంబం ఉమ్మడి గా ఉండేది అందరుూ ఏంటంటే కలిసిమెలిసి ఉండేవారు ఒకళ్ళు ఒకళ్ళు ఒక ఒక్కొక్కళ్ళ ఒొక్క పని చేసుకునే వాళ్ళు చాలా సందడి సందడిగా ఉండేది ఇవాళ ఏంటంటే ఒకళ్ళు మొగుడు పళ్లం ఉంటే చాల అనుకుంటున్నారు
అవునండి ఉద్యోగం ఉద్యోగ పరంగా అందరూ వేరే వేరే సిటీస్ కి రావడం అలా చేస్తూ ఉన్నారు కదండి
అవును అది కాకుండా ఏంటంటే అప్పట్లో ఏంటంటే వాళ్ళ తాత మన తాతల నాటి వాళ్ళు ఏంటంటే ఆ అప్పట్లో అందరూ కలిసిమెెలిసి ఉంటము ఏంటంటే వాళ్ళు పొలం పనుకి వెళ్ళటము అదేంటి ఒడ్లు తెచ్చుకోవటము దంపుకోవటము అందరుూ వాళ్ళు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇవాళ ఏంటంటే అందరుూ బయట నుంచి తెచ్చుకోవడము బో ఓ దడంంపిిన బియ్యమతే తెచ్చుకోవడము కొనుక్కోవడము తిినము అవుతుంది
అవునండి అప్పుడు కూడా ఇప్పుడు చూడండి మా ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం డబ్బుల తోటే కొనుక్కోవాలి కదండి కాబట్టి మనం చ్ చూ ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా పొదుపు వాడుకుంటే మనం నెక్స్ట్ జన ఇప్పుడు మన మన పిల్లలు మన వాల్ల ఇబ్బంది లేకుండా ఉంటాండి ఇప్పుడు మన సపోజ్ ఇప్పుడు వస్తున్నాయి కదా సుకన్య పథకలు అని బ్యాంకు లోన్ల అని అన్నీ మన మీ స సేవింగ్స్ చెయయాలండి పిల్లల కోసము ఎక్కువ అయిందాని కాందన్ కచ్చి పెట్ కుండా
ఆ అప్పట్లో ఏంటంటే వాళ్ళకు అవన్నీ లేవు కదా వాళ్ళ ఏంటంటే ఒక ఊరికి ఒక ఆ తహసల్దార్ అని వాళ్ళని ఇళ్ళని ఉండేవాళ్ళు వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవి ఇవి మాట్లా ట్లాడుకోవటళ్ అవి చేసు కునే వాళ్ళు బ్యాంగల్ పెద్ద గోలాబీ లేకుండా
అవునండి అవును ఇప్పుడు ఈ చెప్పండి
యితే బ్యాంకు లోని సేవింగ్స్ అని పోస్ట్ ఆఫీస్ అని ఇన్సూరెన్స్ లని అవన్నీ వచ్చేసరికి ఇవళ ఆటువైపు ఏళ్లు పేరు మత్తం
అవునండి కానీ పిల్లలకి మనం అంటే కొంతమంది జలసాగా ఇప్పుడు కొంతమంది అండి వీక్లీ వన్స్ రెస్టారెంట్ల కి హోటల్కి అట్లా వెళ్ళడం చేస్తా ఉంటారు కదండి
అవును కానీ అప్పటి రోజుల్లో అవన్నీ ఏం లేవని మా తాతల నాటి కాలంలో ఏంటంటే అప్పుడు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కదా ఆ ఫ్యామిలీతో ఏంటంటే అందరూ ఒకచోట చేరటము ఒకచోట వండుకోవడము అందరూ వండ ఏ వచ్చు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు పోయేళ్ళు లే ఎప్పుడు ఇల్లాంటి ట్లో సందడి సందడిగా ఉండేది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మైల్ మా ఇల్లు నడి చీ వెళ్ళేరు మనకి ఇప్పటి లో లాగ కార్లు బస్సులు బండ్లు అవి లేవు అప్పుడు ఎద్దులు బండ్లు అవి ఉండేవి వాటి మీద వెళ్ళేవాళ్ళు లేదంటే కాలీనడకన ఎల్లే వారు
అవునండి అప్పుడులో పొలాలు చే మూడు కుటుంబాలు లాగ ఉండి పొలాలు చేసుకునే వెళ్ళండి వ్యవసాయం చేసే వాళ్ళు అందరు కలిసి పొద్దున్న లే తే వ్యవసాయం మీదే ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఇప్పుడు అందరూ గలిసి వాళ్ళ అనమాట ఎట్లయినా ఒక దగ్గర అందరం కూల్చ తినడము వండుకోవడము అట్లా చేసుకొని ఒక హ్యాపీనెస్ ఉంటదండి ఒక వా పండగ వా వాతావరణంలా ఉంటది ఇప్పు పెద్ద కుటుంబంలో ఎట్లా ఇద్దరు ఒక సపోజ్ గా ఒకళ్ళు ఒకళ్రు పని చేయడం ఒకళ్ళు ఒక పని చేయడం వల్ల చేయడం వల్ల వాళ్ళు కూడా వర్క్ స్ట్రెస్ అనే తగ్గుద్ది
అవునవును
దాని వల్ల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటడి
హ్యాపీగా ఉంటుంది ఏదన్నా ఒక మన్ లాగా వస్తే అందరుూ ఒక చోట చేరి సందడి చేయటము అది ఎంత ఆనందంగా ఉంటదో ఇవాళ ఆనందం అనేదే లేకుండా పోయింది
అవునండి అసలు అసలు ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ఒక ఒకప్పుడు మన మ్యారేజెస్ అనుకోండి సపోజ్గా టెన్ డేస్ ముందే ఒక వన్ మంత్ ముందే మన చుట్టాలందరు రావడము అట్లా అందరు కలిసి ఒక ఇంట్లో ఉండడము హల్దీలు గాని సంగీతలు గాని అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు జస్టు ఒక ముహూర్తానికో గంట ముందు వచ్చేసి అదే రోజు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు
అవును అప్పట్లో ఏంటంటే పల్లెటూరులో మన పెద్దల కాలం నాటిలో పెళ్లిళ్ళు అంటే ఐదు రోజు పెళ్ళిళ్ళు చేసేవారు
అవును అప్పుడున్న ప్రేమలు ఇప్పుడు లేవండి
లేవు అసలు లేవండి అవి అసలు దొరకట్లేదు కూడా
ఎట్లయినా మనం పిల్లలకి మనం ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి పిన్నిలు పెద్దమ్మలు అని తెలియక పిల్లలు ఆంటీ అంకుల్ అని పిలిచేస్తున్నారు అట్లాకాకుండా మనం హాలిడేస్ లో పిల్లల్ని పల్లెటూరులోకి తీసుకెళ్ళాం అనుకోండి వాళ్ళకి రిలేషన్ న్స్ అనేది తెలుస్తాయండి తెలిసి ఆ మా పిన్ని మా బాబాయ్ మా నానమ్మ మా తాతయ్య అని ఒక రిలేషన్షిప్ అనేది బాండ్ ఫామ్ ఇద్దండి
అవునవును
వాళ్ళకి కూడా తెలుస్తది ఇంకోటి అండి ఎక్కువ కొంతమంది పిల్లలు నడివి ఇప్పుడు ర్యాష్ గా మాట్లాడడం అనేవి చేస్తా ఉంటారు కదండి అట్లా కాకుండా మనం చిన్న అక్కడ నుంచే వాళ్ళకి ఇట్లా కుటుంబంతో ఇట్లా మెలగాలి ఇట్లా ఉండాలి అని చెప్పి వాళ్ళ కూడా అక్కడ మనం పాజిటివ్ గా నే ఇప్పించాలండి అన్నీ
అవునవును మా అమ్మ కూడా మాకు అట్లాగే నేర్పించిందండి ప్రతిది కూడా ఎందుకంటే ఒక కుటుంబం నుంచి మనం ఇంకో కుటుంబానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి దాన్ని వాళ్ళ దగ్గర మాట రాకుండా ఎలా నడుచుకోవాలి ఏంటి అన్నది చిన్న అప్పటి నుంచి మనం మన మనకి చెప్పబట్టి మనం ఇవాళ మన అత్త గారి ఇళ్లల్లో మనం నడవగలుగుతున్నాం ఇవాళ అదే అదే ఇదిగా మనం మనం పిల్లలకు కూడా ఆ కొనసాగిస్తే ఇవాల్టి నుంచే వాళ్ళు కూడా రేపు వాళ్ళు అతగారు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే ఏ చక్కగా నడుచుకుంటారు వాళ్ళు మనకి పేరు రాదు వాళ్ళకి మంచి పేరు వస్తుంది
అవునండి పిల్లలకి పూజలు మన సాంప్రదాయాలు గురించి కూడా వాళ్ళ చెప్తా ఉండాలండి ఒ ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఉంటదండి
అవునవును
ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఉంటది ఒక్కొ ఇప్పుడు సపోజ్ గా ఒ ఇప్పుడు కొంతమంది మ్యారేజెస్ ఏంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరుగుతాయి కొంతమంది అబ్బయి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో జరుగుతాయి ఒక్కొక్క సంప్రదాయం ఒక ఒక లాగు ఉంటది సో మనం ఆ పిల్లలకి అం ఇ ఎట్లుండాలి ఏంటి ఇట్లా ఇట్లా మాట్లాడ మాట్లాడానికి కొంచెం నేర్పిస్త చే బావుండ్ చదని నా ఉద్దేశం అండి
అవునువును మనం ఏంటంటే పిల్లలకి ఎట్లా చెప్పాలంటే ఇగో వీళ్ళు మనకి ఈ ఊర్లో ఇంత మంది ఉన్నారు నాన్న మనకి ఇలా ఉన్నారు అలా ఉన్నారు మనకి తాతయ్యలు ఎంతమంది పెద్దనాన్నలు ఎంతమంది బాబాయిలు ఎంతమంది ఉన్నారు మనంది పెద్ద మళ్ళిఎట్లా ఇట్లా మేమ్ నడుత్ నడుచుకున్నాము మీరు కూడా అట్లాగే నడుచుకోవాలి కుటుంబం అంటే అదే అని మనం పిల్లలకి వాళ్ళ చెప్పగలిగితే వాళ్ళు రేపు వాళ్ళ పిల్లలకి చెప్పగలుగుతారు
అవునండి అవును వాళ్ళకి అంతే అండి మనం ఒక రిలేషన్షిప్ అనేది ఒక రిలేషన్షిప్ అనేది మంచి స్ట్రాంగ్ గా మ నేర్పించిన అనుకోండి మంచిగా మంచి అ ఎంఅంటారు కదండి మొక్క ఇవ్వంగ అది మాన ఇవ్వంగ అది అంటారు కదా ఎగ్జాల్ అంటారు కదా మన పెద్దోళ్ళు అ చిన్నప్పటి నుంచి మనం నేర్పించు తీకుంటూ పోతే వాళ్ళు పెద్ద యొక్క మంచి పాజిటివ్ మైండ్ తో మంచిగా ఉంటారండి
అవునవును అండి మనం అవును
చిన్నప్పటి నుంచి కూడా చదువుకోమని మోటివేట్ చేయడము ఇట్లా చదువుకోవడం వల్ల ఇల్లా ఇల్లా ప్రయోజనాలు ఉంటాయి ట్యావి అ ఇవి జాబ్ వస్తుంది అంత మనం పిల్లల్ని ఫస్ట్ నుంచి మంచిగా నడబడి సల్లో నేర్పించాలండి
అవునవును చెప్తేనే కదా వాళ్ళకి ఏవైనా తెలిసేది అంటే మనం కూర్చోపెట్టి ఇట్లా చెయ్యాలి గా ఆ ఇట్లా చేసుకోవాలి ఆ ఓ ఒకళ దగ్గర ఇలా నడుచుకోవాలి వాళ దగ్గర అలా నడుచుకోవాలి మనకి ఎట్లా అనుకూలంగా ఉందో అట్లా నడుచూ ఫంట్ ట్ అంటేనే మనకి ప్రపంచంలో కానీ దేశంలో కాగాని ఎట్ల అయినా సరే మనకి కొంచెం మంచి చెడులు అనేవి తెలుస్తూ ఉంటాయి అని మనం చెప్పబట్టే కదా మన పిల్లలకి వాళ్ళకి తెలిసేది
ఆ అ మన వాల్యూస్ కూడా ఇట్లా చెప్పాలండి చిన్నమ్మ పెద్దమ్మ తాతయ్య ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు సిటీస్లలో ఏంటండి మొత్తం పొల్యూషన్ జాబ్ హడావుడి బిజీగా ఉంటాం కదండి అదే ప పహ
వాళ్ళకి రిలేషన్ కానీ ఇది తెలియట్లేదు
ఒక పల్లెటూరులో అండి పల్లెటూరులో ఏంటి ఒక రిలేషన్ అది ఇప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ బావుండాలి లేదా అని చెప్పి మాట్లాడడాము అట్లా చేస్తా ఉంటారు కదండి సిటిలో అట్లా ఆప్యాయత శాటర్డే ఎం ఉండదు
ఉండదు అవును
ఉమ్ వాళ్ళ అంటే వాళ్ళ హరావుడి లైఫ్ వాళ్ళదండి సిటీలో అలా ఉండదు కదండి
ఇప్పుడు మాన పిల్లలకి రిలేషన్ అనేది తెలియట్లేదు అమ్ వీళ్ళెవరమ్మా వీళ్ళ ఎవరు మనకి ఏమవుతారు అని అడిగే పరిస్థితి మనకు వస్తుంది మనకి చెప్పాల్సి వస్తుంది మన పిల్లలకి మనం
అవునండి అవును
ఇది మన కుటుంబం నాన్న మనకి ఇట్లాగా ఈయన మన పెద్దనాన్న అవుతారు ఈయన మన బాబాయ్ అవుతారు ఈమె మన అత్త అవుతుంది అని మనం మన పిల్లలకి చెప్తేనే కదా ఒక కుటుంబం ఉంది మనకి మీకు కూడా ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది అప్పుడు మీరు కూడా ఇలాగే చేసుకోవాలి ఇలాగే నేర్పి నేర్చుకోవాలి అనేది మనం చెప్తూ ఉంటాం
అవునండి అవును అవునండి మనం చిన్నప్పటి నుంచి అన్ని నేర్పి ఇచ్చానండి మీరు అన్నట్టు ఇప్పుడు ఫెస్టివల్స్ కి మనం పొద్దున్న లేసి పూజ చేయాలి అట్లావన్నీ నేర్పించాలండి పిల్లలకి
ప్రతిదీ ఏదైనా సరే పా పొద్దున్న లేచి ఇంగానించి రాత్రి పడుకునేదాకా మనం ఏం పనులు అవుతే చేస్తాం అనేది మీ పిల్లలకు కూడా నేర్పించాలి మనం అ అదే కు
ఇంకోకటి అండి ఇంకొంతమంది రెస్టారెంట్లకి అట్లా జల్సాలు చేస్తా ఉంటారు కదండి పార్క్ ల కాని రెస్టారెంట్ల కానీ అట్లా వెళ్తా ఉంటారు అ అదే మనం కొంచెం ఓపిక తోటి ఇంటి బాస్మతి రైస్ తెసుకొని మనమే వండుకొని మన చేతుల్తో మనం ఉంటే హెల్త్ కి హెల్త్ మనకి కూడా ఇంకొంచెం మనీ సేవ్ అవుతాయి కదండి ఈ నెల కొంచెం మనీ సేవ్ అయితు అయితే రేపు మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు అది
అవును
పిల్లలు తెలియకుండా ఉక్ ఖర్చు పెడతా ఉంటది కదండి వాళ్ళకి కూడా మనం చెప్పాలని నా ఉదే దేశం అన్నంతే ఇన్
అవును అట్లా చెప్తుంటేనే కదా పిల్లలకి కూడా తెలిసేది మనం
అవునండీ మనం చి ఇప్పుడు మనీ సేవ్ చేసు కుంటే రేపు అంటే నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇల్లు కొనుక్కోవాలన్న, ఫ్లాట్ కొనుక్కోవాల దేనికైనా మనీ ఇప్పట్నుండి సేవ్ అయితేనే అప్పటికి అవుతాయి కదా అండి
అవును. కుటుంబం అంటేనే సంప్రదాయాలు అన్ని నేర్చుకుంటేనే కదా మన పిల్లలకి అన్ని రేపు వాళ్ళు పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి నేర్చుకోవడం అనేది వాళ్ళ పిల్లల చెప్పుకోవడం అనేది వస్తుంది
పెద్దల్ని కొంచెం గౌరవిం చాలి మాట్లాడాలి మంచిగా అలా చెప్తే
కోవాలి మనము మన ఇంటికి ఎవరన్నా వస్తే, వాళ్ళని ఎలా ఆహ్వానించాలి, ఎట్లా కూర్చో పెట్టాలి, వాళ్ళని ఎలా గౌరవిం చాలి మనం అన్నది మనం చె ఉంటేనే కదా కుటుంబం అనేది వాళ్ళ తెలుస్తుంది
అవునవునండి. సరే అండి మరీ, ఓకే అండి మరి ఓకే బాయ్ అండి బావున్నారా